ఆ అవునండి ఇప్పుడే అలా ఫోన్లో మెసేజ్ చూస్తూ ఉన్నాను
అవునా ఈ కాలంలో అంతా క్షణాల్లో సందేశాలు వెళ్ళిపోతున్నాయి కదా
నిజమేనండి టైప్ చేయ గానే అవతల వ్యక్తికి వెళ్ళిపోతున్నాయి
కానీ అప్పట్లో మన ఉత్తరాలు గుర్తున్నాయ మీకు
అబ్బో ఆ పోస్ట్ కార్డులు ఇన్లాన్ లెటర్లు ఎ వాటి కోసం ఎంత ఎదురు చూసే వాళ్ళమొ
పోస్ట్ మాన్ వీధిలోకి వస్తే చాలు మన ఇంటికి ఉత్తరం ఉందేమోని ఆశగా చూసే వాళ్ళం అందరం
అవును ఆ ఉత్తరం అందినప్పు ప్పుడు వచ్చే ఆనందం చూడాలి అసలు
మరి ఆ చేతి రాతలో ఉండే ఆత్మీయత ఇప్పుడు ఉందా చెప్
లేదు ఇప్ ఇప్పుడు అంతా ఒకే రకమైన అక్షరాలు గుండె చప్పుడు వినిపించడం లేదు
ఉత్తరం విప్పగానే వ చ్చ కాగితం వాసనా ఆశిరా చారలు అదొక అనుభూతి వండి
ఇప్పుడు వందల మెసేజ్లు వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా గుర్తుండడం లేదు
చదివిన వెంటనే డెలివర్ చేసేస్తున్నాం కదా
మరి ఆ శుభలేఖ లు పంచే విధానం గుర్
అవును స్వయంగా వెళ్ళి పిలిచేవారు ఇప్పుడు వాట్సాప్ లో ఫోటో పంపి ముగించేస్తారు అందరు
నిజమే అంతా యాత్రికం అయిపోయింది
పిలుపులో ఉండే ఆ మర్యాద గౌరవం తగ్గిపోయిందంది అనిపిస్తుందికైతే
హలో అమ్మో అప్పుడు ఒకసారి మాట్లాడే వాళ్ళ ఆ మాటలకి చాలా విలువ ఉండేది కదా
ఇప్పుడు రోజుకు వందసార్లు మాట్లాడుతున్నాం గాని చెప్పడానికి ఏమిండ లే చె
అవును అవసరమైన ముచ్చట్లే ఎక్కువ ఉండేవి
వీడి దూరందంటా
దూరం తగ్గింది కానీ కనిపించినప్పుడు ఉండే ఆ గాడాత పోయింది
అద చెప్తారు ముఖం కనిపిస్తుంది గాని మనవడం
మరి ఆ పాతకాలపు ఆ టెలిగ్రామ్ గుర్తున్నాయా
గుర్తున్నయి టెలిగ్రామ్ వచ్చాయంటే రైలు పరిగెత్తేవి
ఏదో అత్యవసర విషయమని భయ పడే వాళ్ళం ఇప్పుడు ఫోన్ సైలెంట్లో ఉన్నా టెన్షన్ లేదు
పెరిగినా మనశ్శాంతి మాత్రం పెరగలేదు
మళ్ళీ ఎవరికైనా కో ఉత్తరం రాస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే
మాడు కదా అదే పోస్ట్ మన్ బాబాయ్ గుర్తున్నారా మీకు
అబ్బో ఆయన సైకిల్ గంటా వినబడి తేచాలు వీదంత
నిజమే ఆయన కేవలం ఉత్తరాలు తెచ్చేవారు కాదు వార్తలు మోస్ కి వచ్చి బంధువుల ఉండేవారు ఊరందరి జనాలకి
అవును చదవరాని వాళ్ళకి
ఇప్పుడు కొరియర్ వాళ్ళు వస్తున్నారు కానీ ఆ త్మీయంగా మాట్లాడే తీరిక ఓపిక ఎవరికి లేదు ఏదో వస్తున్నారు ఇచేసి ఎల్త్
వచ్చామ సంతకం పెట్టించుకున్నామా వెళ్ళాం మ అంతే అంత
మరి ఆ గ్రీటింగ్ కార్డ్స్ సంగతి ఏంటి కొత్త సంవత్సరం వస్ స్తే చాలు
నిజమే రంగురంగుల కార్డులు కొని అందరికి పోస్ట్ చేసే వాళ్ళం కదా మనం అప్ పట్లో
మా కార్డుల మీద సొంతంగా కవితలు రాసి బొమ్మలు గీసి పంపడంలో ఉంద్ ఆనందం వేరు కదంటడి ఎంతైనా
ఇప్పుడు వాట్సాప్ లో ఒకే ఫోటోని అందరికి పంపించేస్తున్నాం
దాని వల్ల ఆ ప్రత్యేకత పోయిందనిపిస్తుంది నాకైతే
ఖచ్చితంగా పంపించే వారికి శ్రమ లేదు అందుకునే వారికి ఆత్మీయత కలగడం లేదు
మరి ఆ మనీ ఆర్డర్ గుర్తుందా హాస్టల్లో ఉన్నప్పుడు దానికోసమే ఎదురు చూపులు
అవును ఇంటి నుండి డబ్బులు రాగానే ఆ సంతోషం మామూలుగా ఉండేది కాదు కదా
ఇప్పుడయితే సెకండ్లలో బ్యాంక్ నుండి మొబైల్ కి బదిలీ అయిపోతున్నాయి అసలు టెన్షన్ లేదు ఏం లేదు
సదుపాయం పెరిగింది కానీ ఆ రూపాయల వెనుక ఉన్న నాన్న కష్టం అమ్మ ప్రేమ గుర్తించడం లేదు కదండి
ఉమ్ అంతే కదండి ఈ పిల్లం కళ్ళకి అందుకే ఎవరికి ఏంద లేట్లేదు మరి ఆ పెన్స్స్ సంస్కృతి గుర్తుందా తెలియని వారితో ఉత్తరాల ద్వారా స్నేహం
అవును వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి ఉత్తరాలు రాస్తూ వాళ్ళ భాష నేర్చుకుండే వాళ్ళం
ఇప్పుడు సోషల్ మీడియాలో వేల మంది స్నేహితులు ఉన్నారు కానీ మనసుల్తో మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు
నిజం చెప్పారు ముఖం తెలియని స్నేహం కంటే ఆ ఉత్
మరి ఆ డైరీ రాయడం అలవాటు ట్ గురించి ఏమంటారు మీరు
అదొక మంచి అలవాట అండి మనసులోని భావాలన్నీ ఆ కాగితం మీద పెట్టేవాళ్ళు
ఇప్పుడు డైరీ బదులు స్టేటస్ లు స్టోరీలు పెడుతున్నాం జనాలమందరం
ఇది ఇతరుల కోసమే ఇతరుల కోసం చెప్పే ప్రదర్శన తప్ప మన గురించి మనం రాసుకునేది కాదు కదా
కంటే బాహ్య ప్రదర్శన క ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఉంది ఈ కాలంలో
మళ్ళీ మనం ఆ పాత అలవాట్లను ముఖ్యంగా రాయడం అలవాటు చేసుకోవాలి కదా
అవును అది మమ్మల్ని మనకు పరిచయం చేస్తుంది ప్రశాంతత కూడా ఇస్తుంది
నిజమేనండి అప్పట్లో మనకి పండగ వస్తే కొత్త బట్టలు కొనేవాళ్ళు కదా
అవును ఆ సంవత్సరం అంతా ఒక్క జత బట్టల కోసమే ఎదురు చూసేవాళ్ళం మనం అయితే ఈ కాలం పిల్లలయితే ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుకుంటున్నారు పండుగన్న స్పెషల్ కూడా ఏం లేదు
ఆ బట్టలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని సంతోషపడే వాళ్ళం మనం
ఊ ఇప్పుడు నెలకోసారి కొత్త బట్టలు కొంటున్నాం కానీ ఆనాటి తృప్తి మాత్రం కనిపించడం లేదు
అప్పట్లో మనకి బట్టలు అంటే కేవలం నేత బట్టలు లేదా కాటన్ బట్టలు అంతే కదా
అవును ఆ కాటన్ బట్టలు వేసుకుంటే వచ్చి ఆ సౌకర్యం చల్లదనం ఇప్పుడు ఎక్కడ చెప్పండి అన్ని ప్లాస్టిక్ ఏద ఏంటో బట్టలు ఏదో క్లాత్ అని చెప్తారు కంఫర్ట్ ఉండదు ఏమి ఉండదు
అవునండి ఇప్పుడు అన్నీ సింథెటిక్ ప్లాస్టిక్ రకాల వస్తువులే వస్తున్నాయి
చర్మం కూడా గాలి పీల్చుకోలేదు పోతుందా ఆ బట్టలు వేసుకోవడం లేదు మరి ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు ఇచ్చి కుట్టించుకోవడం గుర్తుందా మీకు
అవునండి ఇప్పుడు అంతా రెడీమేడ్ యుగం షాపింగ్కిి వెళ్ళామా నచ్చింది తెచ్చుకున్నామా ఐదు నిమిషాల్లో పని అయిపోయిందా అన్నట్టుగా ఉంటున్నారు
కానీ ఆ కుట్టించుకున్న బట్టల్లో ఉండే ఫిట్టింగు ఇప్పుడు దొరకడం లేదు కదా
నిజమే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవడమే సరిపోతుంది
మరి ఆ రంగుల సంగతి ఏంటి అప్పట్లో అన్ని సహజమైన రంగులే కదా
అవును ఇప్పుడు ఏ రంగు ఎప్పుడు వెలిసిపోతుందో తెలియట్లేదు అన్నీ కెమికల్స్ రంగులే కదా
హ్మం మరి మన అమ్మలు అమ్మమ్మలు కట్టుకుని ఆ నెలవారి చీరలు గుర్తున్నాయా మీకు
గుర్తున్నాయి పత్తి చీరలు గంజిపట్టి ఇస్త్రీ చేసిన చీరల్లో వాళ్ళు ఎంత హుందగా ఉండేవాల్లో
ఆ ఇప్పుడు అందరు జీన్స్ టీ షర్ట్లకు అలవాటు పడిపోతున్నారు సౌకర్యం పెడితే సాంప్రదాయం పోతుంది అనిపిస్తుంది నాకైతే ఈ కాలం పిల్లల్ని చూస్తుంటే
అవును పెళ్ళిళ్ళు శుభకార్యాలు కూడా పట్టు పంచే పట్టు చీర కట్టడం తగ్గిపోయింది కదా
ఒకప్పుడు పంచ కట్టుకుంటే వచ్చి ఆ గౌరవం ఇప్పుడు కోటల్లో కూడా రావడం లేద అనిపిస్తుంది
నిజం చెప్పారు పైగా ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఇరిగిన బట్టలు వేసుకోవడం ఒక ట్రెండ్ అయిపోయింది
అవును అప్పట్లో బట్టలు ఇరిగితే ప్యాచ్ వేసేవాళ్ళం ఇప్పుడు ఇరిగినా వేసుకోవడానికి కుడప్పల్ కడుతున్నా
ంగా మారిపోయిందో చూసారా అసలు
హుమ్ ఫ్యాషన్ అంటే ఏంటో మర్చిపోతున్నాం ప్రదర్క్షణ కోసం బట్టలు వేసుకుంటున్నాం తప్ప వ్యక్తిత్వం కోసం అయితే అసలు వేసుకోవట్లేదు
చాలా బాగా చెప్పారు బట్టలు అనేవి మన సంస్కృతిని చూపించాలి కదండి
మళ్ళీ మనం అ నేతా కార్మికులను ప్రోత్సహించి మన మగ్గం బట్టలను వాడాలని నాకైతే అనిపిస్తుంది
నిజమే అది వాళ్ళకి ఉపాధిని ఇస్తుంది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది కదండి
ఉ ఇంకా ఈ ఇప్పుడు హోలీ ఆడుతుంటే కూడా అందరుూ ఆ ఆర్టిఫిషియల్ కలర్స్ ఆడుతున్నారు అసలు ఆడుకోవాలంటే భయమేస్తు స్తోంది
అవునండి అసలు అన్ని కెమికల్ స్టోన్ చేసినా కలిసే వాడుతున్నారు
మరి మొన్న హోలీ జరిగింది కదండి సెలబ్రేట్ చేసుకున్నారా మీరు
ఆ చేసుకున్నామండి చాలా బాగా అ అందరం ఊరంతా కలిసి చేసుకున్నాాం
అవునా మరి అవి అంటే కల్తీ రంగులు అలా ఇలా ఉన్నాయ అని అందరుూ ఆలోచిస్తున్నారు మీరు ఏ రంగులు వాడారు
అంతే కల్ ఎ అంటే మేము అలా ఏం వాడలేదులేండి మేము న్యాచురల్ గానే యూజ్ చేసా
చురల్ గా అంటే ఎలా మా పసుపోతే నీళ్ళతో ఆడుకున్నారా
నీళ్ళతోనే కలర్స్ అంటూ ఏం వాడలేదు
అంతే అండి ఈ కాలంలో ఏది వాడాలన్నా ఏ ఫుడ్ తినాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది ఎందులో ఏం కలుపుతున్నారా అని
నిజమేనండి అన్ని కల్తీ అయిపోతున్నాయి
హమ్ ఆఖరికి పండ్లు కూడా కల్తీ అయిపోతున్నాయి ఈ కాలంలో
నిజమేనండి అన్ని ఏవేవో మందులు వేస్తూ పెంచుతున్నారు వాళ్ళు
ఉమ్ వాళ్ళకి లాభాలు రావాలని త్వరగా పండాలని మన ఆరోగ్యంతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది
నిజమేనండి
ఇంకా మరి ఏం చేస్తు న్నారు ఇంట్లో అందరు
అందరు బానే ఉన్ ఉన్నారండి శ్రీరామ నవమి వస్తుంది కదా అండి ఏంటి సంగతులు మరి దానిక్
శ్రీరామనవమి అంటే చిన్నప్పుడు ఒక ఉసా ముండే అలాంటివి ఏం లేవండి అన్ని తగ్గిపోతున్నాయి
నిజమేనండి చిన్నప్పుడు అంటే చాలు అక్కడ గుడికెళ్ళి అక్కడ పూజలు చేస్ తు అక్కడే ఉండే వాళ్ళ సాయంత్రం వరక్ కి
హమ్ మీరు వెళ్తున్నారా మరి ఈసారి శ్రీరామనవమికి
వెళ్ళాల్సిందే అండి ఈసారి కూడ్
ఉమ్ ఎక్కడ జరుపుతారండి శ్రీరామనవమి మీరు మీ ఊర్లో ఏమైనా ఉంటందా లేదంటే ఎక్కడికైనా వెళ్తారా
అంటే మా ఊర్లో ఏం గుడి లేదు కాని పక్క ఊరికెళ్ళి అక్కడే ఉంటాం ఈవినింగ్
ఉమ్ మాకైతే చిన్నప్పుడు చాలా పెద్దగా జరిగేదండి జాతర లాగా జరిగేది ఇప్పుడు అస్ సల్ జరుగుతోంద అండి అట్లా
జాతరలాగా అంటే అట్లేం లేదు కాని నా టెంపుల్లో చేస్తారు అంతే
హమ్ అవును అండి సరే మరి నేను మళ్ళీ తర్వాత చేస్తాను మీకు
ఆ సరేనండి
ఉ ఉంటానండి
ఆ